హలో అండి ఎలా ఉన్నారు?
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు?
ఊమ్ బాగున్నామండి ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఇప్పుడు అలా వాకింగ్ చేసేసి ఒచ్చాము.
అవునా అండి భోజనం అయిందా అండి?
ఆ అయ్యింది మీది?
ఆ అయిందండి ఇప్పుడే అలా తినేసి నేను కూడా వాకింగ్ కొచ్చాను.
అవునండి ఉగాది పండగ వచ్చేసింది కదా అండి అందరం ఊరిక్ వచ్చేసామండి
అవునా అండి మీరెల్ పోయారా అప్పుడే
పెద్ద పండక్ కదండి ఊర్
నిజమే నిజమే హామ్ మేం కూడా వద్దాం అనుకుంటున్నాం మ్
మీరు ఎలా చేసుకుంటారండి ఉగాది పండుగ, పొద్దున ఎలా స్టార్ట్ అవుతుంది, అది ఎలా ఎండ్ అయిపోతుందో చెప్తారండి కొంచెం.
అసలు ఈ ఉగాది పండుగ అనేది మనకి చాలా పెద్ద పండుగ అండి, మనం ఎందుకు ఈ ఉగాది పండుగను చేసుకుంటాము అంటే, ఇప్పుడు ఆ కొ సీజన్ అయిపోయి కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దీంతో పాటు దీంతో పాటుగా మనము ఆ ఈ కొ రాబోయే సంవత్సరాన్ని కూడా స్టార్ట్ చేస్తాం, ఉగాది పండుగతోనే మనకి కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ వచ్చేసి న్యూ ఇయర్, న్యూ ఇయర్ అని చెప్పి జానవరి ఫస్ట్ లో చేస్. కుంటున్నాం గాని అసలు పాతకాల్ లం లా అయితే పూర్తిగా కొత్త సంవత్సరం అంటే ఉగాదే
ఆ అవునండి అప్పట్లో అలా చేసుకునే వాళ్ళు ఇప్పుడు జనవరి ఫస్ట్ న న్యూ ఇయర్ మాదే, అది న్యూ ఇయర్ అంటున్నారు ఆ
అయినా అప్పుడు ఆ అప్పుడు కూడా ఈ ఉగాది గాని ఈ ఫినాన్షియల్ క్యాలెండర్ ఉంది కదండి అది కూడా ఏ ఏప్రిల్ నుంచి మార్చ్ వరకే ఉంది మీరు అబ్జర్వ్ చేశారం
అవును
అది కూడా ఆ అది కూడా మన కల్చరల్ క్యాలెండర్ ని ఫాలో అవుతుంది
అవును
అసలు గాది పండగనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకు కొత్త సంవత్సరం అలా స్టార్ట్ అవు తుంది ఉగాది పండుగతోనే స్టార్ట్ అవుతుంది ఇంకొకటి ఏమంటే ఉ మేము ఉగాది రోజు అందరూ పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసుకుని పూజ చేసుకుని ఉగాది పచ్చడి చేసుకోండి ఉంటామండి
చ్చడి మీరు ఎలా చేస్తారో చెప్పగలరా నాకు కొంచెము
ఆ ఖచ్చితంగా అండి ఎందుకు అది ఎందుకు చెప్పకూడదు ఉగాది పచ్చడి అనేది మేము షడ్రుచులతో చేస్తాం అండి ఆ షడ్రుచుల్ లు అనేవి ఆ మన లైఫ్ లో దుఃఖము భా ద సంతోషము వీటన్నిటినీ రెప్రజెంట్ చేస్తాయ్ అనమాట సో ఉగాది పచ్చడి మనకి ఏం చెప్తుందంటే, మన జీవితంలో తీపి ఒకటే కాదు, బాధలు కూడా ఉంటాయి, బాధలు ఒకటే కాడు శోకం కూడా ఉంటుంది. కానీ, మనం ఎప్పుడైతే అవన్నీ కలుపుకుని ఉంటామో అప్పుడే జీవితం. అదే జీవితం. సో ఉగాది పచ్చడి అనేది అన్నీ కలిస్తేనే జీవితం అనీ ఒకా మీనింగ్ ఫుల్ మెసేజ్ నీ కన్వే చేస్తుందండి.
ఓకే
మీరెలా చేస్తారండి ఉగాది పచ్చడి.
ఉగాది పచ్చడి మా ఇంట్లో ఆ మా నాయనమ్మ నేర్పించిందండి నాకు. నాకు ప్రతి ఒక్క వంటా పచ్చడి నుంచీ కూరల్ వారకూ ఎలా చే లో మా నాయనమ్మే నేర్పిచ్చేది అనమాట. అందులో ఉగాది పచ్చడి కూడా మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నానండీ.
ఓ గ్రేట్ గ్రేట్ అండీ.
అందులోక్ మేమ్ ఏమే పదార్థాలు వేస్తాం అంటే అండి. చింతపండు పులుపు, కారం
ఉఊ
వేప పువ్వు
అవును
ఆ తేనా అండి. తీపి
ఆ
చిట్టికెడు ఉప్పు.
ఓకే
ఆ ఇంకా బాదం పప్పు అవన్నీ వేసుకుంటాం అండి కొంచెం కొంచెంగా. బాదం పప్పు, కిస్మిసూ. ఆ మామిడికాయల్ ఏస్తామండి. పులుపు కోసం చింతపండు కొందరు ఏమంటే మామిడికాయ వేస్తారా లేదా చింతపండు ఏసుకుంటారండి అది మన ఎందుకొంటె మామ్మిడికాయ్ ప్రత్యేకం కాబట్ ట్టి ఎక్ క్కువ మందీ మామిడికాయ ఎస్ స్తారండి.
అవున్ మేము కూడా మామిడికాయే ఏస్తామండీ.
ఇప్పుడు ఎలా అంటే అండి చింతపండు ఫస్ట్ నానబెట్టుకొని అంతా గుజ్జులాగా చేసేసుకుంటామండి. చేసుకున్ తాన్ తర్వాత్ తా. దాంట్లో ఒక నీరు పోసీ ఇవన్నీ మనం రెడీ చేస్ తీ ప్పి కారం ఉప్పు పులుపు అన్నీ కలిపి ఆ కలిపేసుకొని ఒక అది ఎలా చేసుకుంటామండి కొందరు గట్టిగా చేసుకున్ టారండి తింటారు అనమాట ఉగాది పచ్చడిని మేము మా ఇంటి ప్రకారం దాన్ని దేవు అని పిలుస్తామండి ఉగాది పచ్చడిని దేవు అంటారు మా ఇంట్లో దాన్ని మేము తీస్ కుంటాం అండి తాగుతాం నీళ్ళలాగా దాన్ని నీ టి లాగా చేసుకొని నీటి రూపంలో తాగుతాం అనమాట
మేము కూడా చింతపండు రసం వేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ అది నీటి రూపంలోనే ఉంటుందన్ డి లిక్విడ్ ఫామ్ లోనే ఉంటుంది ఉమ్
గుంటూరు సైడ్ గాని వి జయవాడ సైడు గానీ పచ్చడి లా ముద్ద ముద్దలాగా చేసుకుంటారండి అ చాలా బాగుంటుందంట అందుకే మిమ్మల్ని అడిగా మీరు ఎలా చేస్త స్తారు అని నాకు అలా ఇష్టం అండి కానీ మా ఇంట్లో ఇదే పాటిస్తారనమాట బేవులాగ తాగుతారంట
ఊహు మేము కూడా బేవులాగే చేస్తామండి అంటే మాది కూడా లిక్విడ్ ఫామ్ లోనే ఉంటది సాలిడ్ రూపంలో అయితే ఉండదు
ఓకే అవునా అండి ఇంకొకటి ఏమంటే అండి ఫస్ట్ ప్రత్యేక మా ఇంట్లో మేమూ ఇంత ఇంట్లో తినకుండా భోజనాలన్నీ తోటకి తీసుకెల్లి కొబ్బరి తోటలో తింటామండి మేము భోజనాలన్నీ
అవునా అండి
పొద్దున్నే దేవుడికి ప్రసాదించ చేసి అన్నిీ
మ్
ఆ పూజ అంతా చేసు కొని అందరు ఉగాది పచ్చడి తినేసి ఉ అందరూ ట్రాక్టర్లు వేసుకొని వెళ్తామండి మేము ఎందుకంటే ఉద ఉగాది పండగ క అందరం కలుస్తాం అనమాట
అవునవునండి అది పెద్ద పండుగ కాబట్టి ఖచ్చితంగా అందరు
క్కడే ఆ సమయం గడిపేసి ఫ్యామిలీతో తినేసి ఆడుకొని ఎకో చిన్న ట్రిప్ లాగా ఉంటదండి మాకు ఉగాది రోజు
నిజమే అండి ఆ పండగలు వస్తేనే అలా అండి కుటుంబాలన్నీ కలవడము కలిసి భోన్ చేయటము అరిటాకు లో బోన్ చేయటము రకరకాల పిండి వంటలు చేసుకోవటము అవునండి మా అండి అసలు మాకి మా ఇంట్లో అయితే నేను ఎళ్ళినప్పుడల్లా అరిటాకు లోనే తింటాము పండగైనా లేకపో తే ఏదైనా కూడా
ఓకే అన్నట్టండి ఇంట్లో వాళ్ళందరూ బావున్నారా అండి అమ్మ నాన్న
ఆ అందరు బావున్నారండి మీ ఇంట్లో ఎలా ఉన్నారు
ఆ బాగున్నారండి
ఉమ్ ఒక బడుద్దాయ్ పిల్లాడు నేను ముందుసారి వచ్చినప్పుడు చాలా అల్లరి చేసేవాడు, ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాడా అండి.
అవునండి చిన్న బాబు కదా అలానే చేస్తాడన్నమా ట మీరు ఎ ప్పుడు వచ్చినా వాడు అల్లరి చేస్ తూనే ఉంటాడు అండి అదేంటో నాకు అర్థం కాదు మీ ముందు అలా చేస్తాడా లేదా అందరి ముందు అలా చేస్తాడని ఇప్పటికి అర్థం కాదు నాకు
న అంటే మామూలుగా అలానే ఉంటాడా లేకపోతే నేను వచ్చినప్పుడు అలా
కొత్త వాళ్ళు వస్తే ఇంకా ఎ క్కువ చేస్తాడు అండి
పిల్లలంతే అంటే కొత్త వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకు ఒక ఉత్సాహం వస్తుందండి అయ్యో మా ఇంటికి ఎవరో వచ్చారు అయ్యో మాఇంటి కి ఎవరో వచ్చారన్నట్టు ఆ బాగా ఆడుకోవచ్చు ఇప్పుడు నేను అన్నట్టు వాళ్ళకు ఒక ఎగ్జైట్మెంట్ అనేది వస్తుంది ఆ ఉత్సాహంలో వాళ్ళు
ఉహూ
చేస్తారు పిల్లలు
అవునండి ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అన్నట్టు అమ్మ నాన్న చెల్లి
అందరూ బావున్నారండి మీ ఇంట్లో
బావున్నారండి, అందరూ పండక్కి వెయిట్ చేస్తున్నట్టున్నారే?
అవునండి, మేము వెళ్ళాలి పండక్కి. నాకి ఇక్కడ కొంచెం పని ఉంది, లేదు లేదండి నాక్ కొంచెం పను ఉంది అక్కడా అంగ పని చూసేసుకుని వెళ్దాము ఒకేసారి అని చెప్పి ఇంకా ఉ ఉన్నా అండి ఇంకో రెండు మూడు రోజులు ఆ పని చూసేసుకుని వెల్ వెళ్ళాలండి ఊరికి వెళ్ళాలని చాలా మనసు లాగేస్తంది
ఏమన్నానండి పండగలకు మాత్రం ఊర్లోనే ఉండాలండి
అవును అవునండి అంటే తోచదు తోచదు అవును
పండుగ వస్తుంది వే
వెళ్ళాలి ఉ ఈ పట్నా ఓ పండుగల అప్పుడు అసలు ఉండలే మ ఉన్నా కూడా మన సాగ అయ్యో ఊర్లో పండగ చేస్ స్తున్నారు ఎట్లా చేస్తున్నారేమో నేనుంటే బాగుండు అది ఇది ఆలోచ చల్లే టై
ఇంకొకటండి ఈసారి ఉగాది పచ్చడి మనం గుంటూరు విజయవాడ స్టై లో చేసి చూడండి అండి ఒకసారి నేను చేద్దాం అనుకుంటున్నాను మీరు ఒకసారి చూడండి అది ఎలా వస్తుందని ముద్ద్దలాగా చేసి చూడండి ఒకసారి
ఆ చూద్దామండి ఎలా వస్తుందో చూద్దాం
ఉం
ఇంకా వేసేది కూడా మనం షడ్రుచులు వేసే చే స్తాం కాబట్టి ప్రయత్నించచ్చండి
ఇంకేంటండి షాపింగ్ అయిపోయిందా అండి పండగకి మొత్తం
అయ్యో లేదండి ఈ వీకెండ్ వెళ్లి చెయ్యాలి ఇంకా అదొకటి ఉంది నాకు మీద అయిందా అండి హ్యా ఇంగ
నేనంతా ఆన్లైన్ లో చేసేసా అండి పిల్లల్ని పట్టుకొని ఎక్కడెళ్తారు
భలే చేస్తారండి నిజమే నిజమే మీరు బలే చేసేసారు నేను ఏదో ఏదొ ఒకటి చేయాలి అంటే ని నా ఆన్లైన్ లో పెడితే అది బాగుంటాయా లేదా అని ఒక భయం అండి అందుకే నేను ఆన్లైన్ లో పెట్ట
కొంచెం ఎతకాల ఓపిక్గా చూడాలన్నమాట
సైజు ఇవన్నీ మనకు తెలియవు కదండి అందుకే కొంచం భయ భయం అంతే నాకు అయ్యో ఇప్పుడు పెడితే బాగస్తు వస్తుందో లేదో లే ఎందు ఊర్కనే అని చెప్పి నేను ఇంక డైరెక్ట్గా వెళ్ళి కొనేస్తానండి
అవునా అండి మీరు ఎప్పుడైనా గానీ ఇప్పుడు వీలు కాదేమో మీకు నువ్ ఎప్పుడైనా బాంగళూరు కోస్ తే మాత్రం అండి నేను ఎప్పుడైనా అలా వచ్చిపోతూ ఉం టాన అనమాట జయనగర్ లో తీసుకోండ్ అండి చాలా బాగుంటాయండి జయనగర్ గాని చర్చ్ చర్చ్ స్ట్రీట్ లో ఎప్ప ఎప్పుడు షాపింగ్ చేయాల కే డైలీ వేర్ కి మాత్రం చేయియకండి రిసెప్షన్కి మనకు అది కూడా పట్టు చీరలు అలాంటివి కొనకూడదండి పెళ్లి కూతురుకి రిసెప్షన్ గాఘ్రాలు అలాంటివి వేస్త తారు కదా అప్పుడు చర్చ్ స్ట్రీట్ ఇట్లో చాలా బాగుంటాయిడి ది మొన్న మా ఫ్రెండ్ తీసుకుందండి చాలా బాగుంది నేను సజెస్ట్ చేసేది ఏమంటే చర్చ్ స్ట్రీట్ కి పెళ్ళిళ్లకు మాత్రం మాత్రమే వెళ్ళాలి అదే పెళ్లికూతురుకి మాత్రమే మనకు డైలీ వేర్కి సమ్మర్ వేర్ కావాలంటే జయనగర్ వెళ్ళాలండి కాటన్వి మనకు మంచిగా దొరుకుతాయండి అక్కడ
అక్కడా అండి మ్మ, నేను వెళ్తా అండి రేపు కానీ ఎల్లు ండి కాని వెళ్ళాలి
మ్మ్
మ్మ్ మా ఫ్రెండ్ ఓ క అమ్మాయిని అడిగాను, తనకెప్పుడు వీలున్ టె అప్పుడు యెల్తము.
సరే అండి, నాకు ఇంకా పనుంది. మీరు ఒకసారి వెళ్తే నాకు కాల్ చేయండి.
చేస్ స్తా అండి, తప్పకుండా చేస్తాను. సరే అన్ బాయ్ అన్ ఆ ఉమ్